హలో
హలో
ఆ హలో అండి హాయ్ అండి బాగున్నారా
బాగున్నామండి హాయ్ అండి
మ్ ఆ చెప్పండి ఆ ఒక ఆ చెప్పండి
ఈ రోజు టాపిక్ వచ్చేసి ప్రయాణాల గురించి మాట్లాడుకోవడం
ఓకే అండి ఏంటండి సమ్మర్లో మీరేమన్నా మ్ ఏమైనా ఎక్కనైనా జర్నీ చేసారా
ఆ వెళ్ళనండి సమ్మర్ లో నేను ఖచ్చితంగా ప్రయాణాలు చేస్తూ ఉంటాను ఈసారి మా చుట్టల వాళ్ళ ఇంటికి వెళ్ళాను సరదాగా అల ఎప్పుడు వెళ్తా ఉంటా
అంటే లాంగ్ జర్నీలు అలా ఎక్కడన్నా రిలేటివ్స్ కాకుండా
రిలేటివ్స్ కి వెళ్ళాలండి ట్రిప్స్ కి అట్లా ప్లాన్ చేసుకున్నాం కాని ఈ సారి చాలా దారుణమై నా ఎండలు ఉన్నాయి కదా అండి
అవును
అందుకోసం అనే కొంచెం ఆ అటు ఇటు వెళ్ళొచ్చేసరికి నాకు వడదెబ్బ తగిలింది ఇంక అప్ప నుండి వెళ్ళడం మా నేసి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నా
అవునండి డెఫినెట్ గా మేము కూడా ఎవ్రీ సమ్మర్ కి అయితే ప్లాన్ చేసుకుంటాము అంటే లాంగ్ జర్నీ తిరుపతి అలా వెళ్ళడము అయితే ఈసారి చాలా పబ్లిక్ ఉంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ ఎండలు ఉన్నాయని కూడా వచ్చింది కాబట్టి మేము డ్రాప్ అయిపోయాము సో నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి ఈసారి అంటే మ్ అలా ఇంకా లోకల్నే అన్ని ప్లేసెస్ అయితే కంప్లీట్ గా చూసేసాము అంటే వీక్లీ పిల్లలకు అవుట్ టింగ్స్ తీసుకుపోతాము సో అలా అని వీక్లీ వెల్ వీక్లీ అక్కడ వెళ్తాము మ్ చెప్పండి
నేను కూడా వెళ్తానండి నాకు ఎక్కువ బస్సు ప్రయాణం కంటే నాకు రైలు ప్రయాన్ నం అంటే చాలా ఇష్టమండి ఎందుకంటే కొంచెం టైమ్ సేఫ్ అవుతుంది కొంచం ఏర్లీ గ ఏళ్ళినట్టనిపిస్తది కాబట్టి ఈ బస్సెస్ కంటే నాకు రైల్ ళ్ళో వెళ్ళడం చాలా ఇష్ ష్టం ఎర్లీ మార్నింగ్ జర్నీ అంటే ఇంకా చాలా ఇష్టము ఈసారి నేను మా వదిన వాళ్ళింటికెళ్ళిన ఆ మామూలుగా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెల్లి ఒక టెన్ డేస్ అలా ఉండి మళ్ళీ రిటర్న్ లో వచ్చేసినాం మండీ చాలా బాగా అనిపించింది
ఆ ఆ మీరు అన్నట్టే రైలు ప్రయాణం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అదే బస్సు ప్రయాణం ప్రయాణం అయితే నాకస్సలు పడదండి కడుపులో మొత్తం ఇలా అయిపోతది అసలు నేను బస్సు ఎక్కితేనే నాకు ఇంక స్టార్ట్ అయిపోతు వామిటింగ్స్ అవి ఇవి అందుకోసమే నేను ట్రైను ఇంకా మామూలుగా సెల్ఫ్గా వెళ్ళడం అనేవి ఉంటాయి కానీ బస్ ఎక్కడం అనేది అది లేదు సో ఈసారి అయితే సమ్మర్ కి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అండ్ మా సిస్టర్ వాళ్ళింటికి వెళ్తూ అక్కడనే ఇంకా వెళ్ళేసి మా ఇక ఇంకా సమ్మర్ అనేసరికి వేస అనే సరికి మనకు ఆవకాయ పచ్చడి అవి ఇవి ఐడియా వస్తుంది సో మా మమ్మీ ఎవ్రీ ఇయర్ పెడు తది దాంతో పాటు నేను అక్కడనే మా మమ్మీ అందరికి పెడతది మా సిస్టర్స్ అందరికి మేం తీసుకొని వచ్చేసాం అండ్ నెక్స్ట్ మా అక్క వాళ్ల ఇంటికి వెళ్ళాను వెళ్ళి మామిడి చెట్టు ఉంది వాళ్ళకు మామిడి కాయలు తీసుకొచ్చుకున్నాను ఒక మ్
ఇంకా నేను ఆ మళ్ళీ ఇప్పుడు ప్రయాణాలంటే ఇక్కడ దగ్గరలో ఉన్నాయండి గృహ ప్రవేశాలు ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ ప్రయాణాలు చే చేయడమే ఉంటు ఉంది కాకపోతే అటు మాత్రం ట్రైన్స్ ఆ ఫెసిలిటీ లేదండి మనం బస్ కెళ్ళి బస్ కి రావాల్సి ఉంటది కాబట్టి కొంచెం తొందరగా బయలుదేరి వెళ్తే అక్కడ నుండి మళ్ళీ అది విలేజ్ కాబట్టి లోపలికి వెళ్ళాలి కాబట్టి అటు నుంచి అటు ఆటో సదుపాయం ఉంటది అక్కడే దిగేసి ఇంకా కొంచెం ఇక అటు నుండి ఏమి ఉండవు ఆటో దిగిన తర్వాత లోపలికి నడుచు కుంటూనే వెళ్ళాలి అది కూడా సాయంత్రం అలా వెళ్ళేసి సరదాగా నడుచుకుంటూ వెళ్తే చాలా ఆ హా వాతావరణం పల్లెటూరులో ఎంత బాగుంటదండి వాత వాతవర్ణము ఆ చుట్టుపక్కల ఆ పొలాలు గానీ ఆ చెట్లు గాని ఆ ముంజలు తాటి ముంజలు అని అ ఇంకా అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు నడిచినట్టు అనిపియ్యదు ప్రయాణం చేసినట్టు అనిపియ్యదు పియ్యదు ఎంతో సరదాగా అనిపించి ఇంకా పల్లెటూర్లో ఎట్లుంటారండి మన ఇప్పుడు అందరూ ఎందుకు వచ్చారు ఇంకెప్పుడు వెళ్తారని చూసే వాళ్లే గాని పల్లెటూరులో ఇంకా ప్రేమలు అలాగనే ఉన్నాయండి అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ వెళ్ళినా కూడా హా ఆ రావాలనిపియ్యదు ఇంకా అక్కడనే ఉండాలనిపిస్తుది అలా ఉన్నాయి ఇప్పుడు సిటీస్ లో వెళ్తే వాళ్ళు రెంట్ కుంటారు కాబట్టి ఆ వాటర్ కి ప్రాబ్లం అవుతుంది అప్పుడు రాకండి అప్పుడు రాకండి అని అలా చెప్తుంటారు కాని విలేజెస్ లో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి
హాహా డెఫినెట్ గా అండీ మీరు అన్నట్టే ఇవన్నీ కూడా మనకు ఒక మంచే అంతా ఇక్కడ అంటే మేము లోకల్ అయితే మెయిన్ గా సమ్మర్ కి వాటర్ పార్క్ పార్క్ కి వెళ్తామండి వాటర్ పార్క్ కు జలవిహార వండర్స్ లా ఉన్నాయి కదా వండర్లా అలా ఇలా వెళ్తూ ఉంటాము ఇంకా ఇంకా టైంమ్స్ అంటే గుడి గుడిలోకి వెళ్ళాము బిర్లా మందిరు అలా టెంపుల్స్ కి వెళ్లేసి కొంచెం రిలీఫ్ అయితే ఇంకా తెలుసు కదాండి బిర్లా మందిర్ ఎంత ప్రశాంతంగా ఉంటది ఆ కొండ మీ అక్కడ ఎక్కితే వాస్ స్వీపర్ అనిపిస్తది సో ఆ స్ ఆ మొత్తం క్లైమేట్ చూడడానికన్నా ఆ టెంపుల్ క వెళ్ళనట్టు అనిపిస్తుంటది
కచ్చితంగా
అలా అని మేము ఇంకా ఏవ్ అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాము ఇంక చిన్న పిల్లల ను పార్క్ తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ ఆడిపియ్యడం ఇప్పుడు ఎలా ఉంటదండి సిటీస్ లల్లా ఆ అపార్ట్మెంట్స్ ఉంటది సో బయటికి రాకుండా లోపలనే ఉంటారు పిల్లలు వాళ్ళకు అలా ఎంటర్టైన్మెంట్ ఉండాలని పార్కుకి వెళ్ళేసి వాళ్లని ఆడిపచ్చుకొని అలా ఇలా అని వెళ్తుంటాము
ఇంకా సమ్మర్ కాబట్టి నైట్ నైట్ జర్నీలు బావుంటాయండి ఎంత ప్రయాణం చేసినా అలసి పోము ఆ ఇంకా ఇప్పుడు ఈ ఎండకు ప్రయాణాలు అంటే చాలా డిహైడ్రేట్ అయిపోతుంది అసలు అన్నం తక్కువ వాటర్ ఎక్కువ బాడీ అంత డిహైడ్రేట్ అయిపోవడం ఇంకా ప్రయాణాలు చేస్తే అసలు బతికిస్తామా చచ్చిపోతామా అన్నట్టున్నది ఎండ ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నది ఈ సమ్మర్ లో ప్రయాణాలు చేసే కంటే మనం ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవడం నయం ఆ త్యవసరం బాగా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ఇంకా వెళ్ళాలి తప్పదు అంటే కొంచెం మనము టైం చూసుకొని ఇట్లా కొంచెం టెన్ టు మార్నింగ్ ఎయిట్ టు టెన్ లెవెన్ వరకు చూసుకొని మళ్ళీ ట్వెల్వ్ టు సిక్స్ అట్లా కొంచెం ఆ సిక్ క్స్ టు సిక్స్ కూడా చాలా ఎండనే ఉంటుందండి కొంచెం ఆలోపే మనం ప్రయాణాలు పెట్ కుంటే బాగుంటుందని నా ఉద్దేశం
ఉ అవునండి మీరన్నట్టే ఇప్పుడు మీ దగ్గర అయి ఇప్పుడున్న మీ ప్లేస్ లో ఉన్న ప్లేస్ లో వర్షాలు పడుతున్నాయా అండి ఇప్పుడు వెదర్ క్లమేట్ చేంజ్ అయి
ఆ చేంజ్ అయిందండి చల్లగానే ఉంటుంది వర్షాలు కూడా పడుతున్నాయి
ఆ ఇదొక్కటి మాత్రం హ్యాపీ అసలు సమ్మర్ వచ్చిందంటే నాకు అస్సలు సమ్మర్ పడదు అంటే మీన్స్ అంటే నాకు వేడి పడదు ఒకవేళ డిహైడ్రేషన్ అయిపోయి ఎలానో అయిపోతుంది మొత్తం అందుకోసం ఇంకా సమ్మర్ వచ్చేసి రేణి సీజన్ వచ్చేసరికి నాకు ఒక సూపర్ అనిపిస్తది అలా అదొక చెప్పలేదు చెప్పలేని సిచ్యుయేషన్ ఎందుకంటే నాకు ఎండలా ఉండి డి ఉండి ఉండి ఎప్పుడొస్తదా ఎప్పుడొస్తదా అని ఈగర్ గా వెయిట్ చేసేది ఏందంటే ఈ మేల్ లాస్టు లాస్ట్ వీక్ నుంచి జూన్ వరకు నేను అంత ఈగరుగా వెయిట్ చేస్తా
అబ్బా మే థర్టీ ఫస్ట్ వచ్చిందంటే అమ్మా మే నే దాటి వచ్చేసినామా ఆ మే తర్వాత వచ్చేసినాం అని ఎంత ఎగ్జైటింగ్ ఉండే నాకైతే
ఆ ఇంకొకటి ఏంటిదంటే వర్షము పడినప్పుడు ఆ వర్షం ర్షంలా నానడం అంటే చాలా ఇష్టం నాకు అంటే ఫస్ట్ వర్షం పడినప్పుడు అలా నింటే చిన్నటిగా నానేసా ఈవెన్ పిల్లలు అంటారు కదా సర్ది అయితది ఎలా ఇలా చిన్న పిల్లలైనా గాని మా పిల్లని కూడా తీసుకుపోయి నేను నాన్పిచ్చుకొని మం
ఆ హా వావ్ నైస్ అండి వర్షంలో ఎక్కువ ఆడితే నేను ఇప్పుడు తలవట్లేదండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు వాళ్ళు కృత్రిమ వర్షాలు కూడా అంటున్నారు కదా వర్షాలు మంచిగా తడవకండి అంటున్నారు ఇంకా అవి కూడా అపోహలు పెట్టుకొని కూడా నేను కూడా వర్షంలో తడవట్లేదు ఇంట్లోనే ఉంటున్నా
అయ్ కూతిమ వర్షాలు అంటే ఇప్పుడు ఇదేంటి అంటే ఏదో నైరుతి ఋతుపవనాలు అంటారు కదా అండి అవి రావ నమనేదే అవుతుందె ఇవి ఇవి వాళ్ళు ఏం చేసినా వచ్చేటివి అలాంటివి కావి ఇవి ఇవి ఏ ఈ ఏ అవి ఎప్పుడు వస్తాయ్ చెప్పాలా ఆగస్ టూ అక్టోబరు ఆ టైం లో వస్తుంటాయి అవి
ఓకే
ఇవి ఏంటివంటే ఇవి నాచురల్ ప్రకృతి పరమైన వస్తుంటది ఆ ప్రకృతి పరమైనవి అలా అని ఇంకా హ్యాపీగా ఉంటుంది హ్మ్
ఆ ఇంకా మీకు ప్రయాణలలో ఇంకా మీరు బాగా ఇష్టమైన ప్రయాణం ఏంటి ఎవరితో వెళ్తే బాగా కంఫర్ట్ గా ఫీల్ అయి తుంటారు ఆ అలా ఆ ఆ అవునండి
రెడీ ఉంటే మన పిల్లలు ఉంటారు మన ఫ్యామిలీ అమ్మ అందరు ఏం ఇనే ఉన్నాం ఓకే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చూసుకుంటారు అంతే దాట్స్ ఇట్ ఇంకే ఎవరు అయినా వెళ్ళిన తర్వా వెళ్లి అది ఓకే ఆఫ్టర్ మ్యారేజ్ ఒక డిఫరెంట్ ఉంటది బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ బాగుంటుం అంటే అది వేరే ఉంటుంది ఇగ ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరితో అంటే వాళ్ళతో పోతూనే ఉంటామా అంటే ఎవర్ తో వాళ్ళతో అంటే మనకు ఒక ఇండిపెండెన్స్ అంటే ఫ్రీగా ఉంటుంది ఎవరితో అంటే వాళ్ళ వెళ్తుంటాం ఒకవేళ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ పోతే వాళ్ళతో ఏంబడిపోతాం మమ్మీ డాడీ వాళ్ళ ఏంబడిపోతుంటాం ఇంకా ఎవరు కజిన్స్ ఉన్నప్పుడు కజిన్స్ వాళ్ళ ఏంబడి వెళ్తాం ఫ్రెండ్స్ తో బాగుంటా ఇప్పుడు ఇగ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అన్న తర్వాత ఇంగ వీళ్ళతోనే ఎల్లాలి అనిపిస్తది ఒకవేళ ఇన్ కేస్ వీళ్ళన్ అక్కడ పెట్టేసి వెళ్ళేది కాదు వాళ్ళతో ఉంటేనే ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ ఉంటది
అవునండి మ కరెక్ట్ చెప్పారు నా నేను చేసిన ప్రయాణలలో అయితే నేను జాబ్ చేసినప్పుడు కొన్ని ప్రయాణాలు చేసినా మా ఫ్రెండ్స్ తో కొన్ని ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఇగ ఎట్లాగో హస్బెండ్ పిల్లలు అంతేగాని బిఫోర్ మ్యారేజ్ అయితే మా త్రము ఇంకా నేను ఫ్రెండ్స్ తో ఎక్కువ వెళ్ళలేదాన్ని అండి సరదాగా ఇంకా అప్పుడు నోర్ రూల్స్ నో రెగ్యులేషన్స్ కాబట్టి ఆ జర్నీలో అసలు అలసిపోయినట్టు అనిపించదు సరదాగా అనిపిస్తది చాలా ఎంజాయ్ చేస్తూ ఆ ఇంకా ఇష్టం వచ్చిన ఫుడ్ తీసుకుంటూ ఆ టైంలో బాగుంటది కదా అండి అలా ఎంజాయ్ చేసేదాన్ని నేను
ఆ ఇంకా ఆ టైం లో అంటే ఇంకా ఫ్రీ బర్డ్ ఇంక ఎట్లా ఎలా వెళ్ళిన ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు ఎలా ఎక్కడ వెళ్ళిన ఏం ఉండదు ఇంకా మనం బంకు కొట్టి కాలేజీ బం కొట్టేసి సినిమాస్ కు వెళ్ళడం ఉంటది దాంతో పాటు ఆ లెక్చరర్స్ కూడా అలానే ఉంటారు కొంచం ఫ్రెండ్లీగా ఉంటుండే మా లెక్చరర్స్ తన ఒకవేళ మా లె చరల్ ఎలా ఉంటుందంటే తను మూవీ చూసేసి మాకు వచ్చేసి ఈ సినిమా బాగుంది వెళ్ళండి మంచి చద చెప్పేది మేము బంకు కొట్టి వెళ్ళే వాళ్ళం అంత ఫ్రెం ఫ్రెండ్లీ గా ఉండే స్టడీస్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండేది అండ్ ఈవెన్ మంచిగా ఉండేది కోఆపరేషన్
అవునండి ఇంకా నాకైతే చాలా ప్రయాణలు చేయాలంటే ఇష్టం అండి ఎందుకంటే కొత్త కొత్ ప్లేసెస్కి వెళ్లడం అంటే నాకు చాలా ఇష్టము అందుకు కోసమని నేను ఇంకా వెయిట్ చేస్తున్న ప్లాన్స్ చేసుకుంటున్నా ఇక్కడికి
టైం అయిపోయింది హలో హలో ఆ టైం అయిపోయింది సరేనా ధన్యవాదాలు ఓకే బాయ్ బాయ్